వినిపిస్తుందా అండి
వినిపిస్తుందండి మీకు వినిపించట్లేదా నా గొంతు
కనిపిస్తుందండి ఇప్పుడు ఏం చేస్తున్నరు తిన్నారా
తిన్నా కూర్ర్చున్నా ఏం చేయలో అర్ధం కాకా ఇస్తున్నా ఒక క్లాస్ ఇస్తుంటాన్నమాట నే న్నాల ఆలోచిస్తున్న
అవునా వినండి విని ఒక గంట సేపు విని పడుకోరండి పదకొండి ఇంటికి వాడు పడుకోండి పదకొండి ఇంటి వరకు చదువుకొని
అబ్బో బోజెసా టెన్ ఆ పొద్దున పన్నెండిటికి పన్నెండు వరకు ఈ రోజు మంచిది ఈ రోజు కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతుందండి చదవడం మొన్న ఒక్కటే క్లాస్ ఇన్నా నిన్న రెండ్ ఈరోజు రౌండ్ ఇన్నా ఒకటే వన్ అవర్ది ఒక టేమో టు అవర్స్ది
ఆ
ఈ రోజు కొంచెం లేట్ గా లేసానండి అసలు నిజం చెప్పాలంటే నైటు పన్నెండు అయ్యింది.
రోజు అలారం పెట్టుకోండి.
నాలుగున్నరకు అలారం పెట్నా అండి ఐదు నిమిషాల తర్వాత లేద్దాం అని పడుకుంటే ఆరు ఇరవైదు అసలు నేను షాక్ అండి అసలు అయిదు కూడా కాదు.
అలానే ఉంటది నిద్ర బాగా వస్తది నిద్ర బాగా వస్తది అంటున్నాను. అంటే నాకు కూడా నేను ఆలానే చేస్తానండి ఉదయమే లేద్దాము ఆరింటికి లేద్దాము అని ఆలారం పెట్టుకున్నాను అనుకో ఆ రోజు సెలువ అయిందనుకో ఇగ అటే ఇగ వడుకుందం ఒక ఐదు నిమిషాలు అయినంక లేద్దాము అని అనుకుంటే ఏడు ఎనిమిది అయితది ఇక పడుకొనీ లేసే ద
ఏను ఎక్కడున్నా ఒకసా సారన్న ఐదు నేను కొంచెం లేట్ గా పడుకున్న ఆరు ఇంటికి లేస్తా అండి ఎక్కడైనా ట్వెల్వ్కీ పడుకున్న సిక్స్ కీ లేస్త వన్ కి పడుకున్న సిక్ సిక్స్ థర్టీ కిలేస్తా అలవాటు అయిపోయింది కానీ ఇప్పుడు వర్క్ అయ్యేసరికి నిద్ర పోవాలని బాగా అనిపిస్తుంది.
ఉమ్ అట్లనే అనిపిస్తదండి అంటే ఇప్పుడు ఇంట్లో అబ్బా అంటే పని చేస్తుళ్ళు కదా మీరు పని చేసుకుంటూ ఇటు చేస్ తీసుకోవాలంటే అలసట అనిపిస్తది నిద్ర వస్తది పనికి పోయి వచ్చి వచ్చి నిల్చొని చేయడం కదా మీరు రూ పని వచ్చి వచ్చి ఇక రెస్ట్ తీసుకొని పడుకుందామురా నా ఆయన ఏం చదువుదాం రా అనిపిస్తది.
ఉహుం
వ్మ్ ఒకప్పుడు నేను కూడా అలా చేసిన దాన్నేనండి. ఎగ్జామ్స్ కి జ డిగ్రీ ఎగ్ ఎగ్జామ్స్ కి చదువుకుందాం అని బుక్స్ తీసుకోని హాస్టల్ కూర్చునేది ఇలా డిమార్ట్ లో అలా చేసేది అన్నప్పుడు క్యాషయర్ గా చేసినప్పుడు ఏమయ్యేది చదువుకుందాం చదువుకుందాం అని బుక్కులు తీసేస్తే ఒక అర్ధగంట కూడా చదవను నిద్రస్తా ఉంటది నాకు నిద్ర వస్తా ఉంటది ఇగ ఏం చేయలేక సప్పుడేగా పడుకుంటానండి ఏం చేయలేను.
వర్క్ చాలా రోజు కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనుకు లోపు మళ్ళ ట్రైనింగ్ అన్నారు. టూ డేస్ తర్వాత రమ్మన్నారు. మా అక్క నెంబర్ ఇచ్చినండి. మా అక్కకు మెసేజ్ల మీద మెసేజ్ లోస్తాయంట ఒటిప్ల మీద ఒటిప్ లు వస్తాయంట ఏదో ఆప్ ఇన్స్టాల్ చేస్ కోమంటారు యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులో స్పేస్ స్కాన్ చేయాల
అంటే ఆ ఉద్యోగంలో కొ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇట్లా తంబ్ ఉంటదండి అది రీచార్జ్ ఉంటేనే వస్తది ఫోన్ లో ఖచ్చితంగా
అయినా అది నా నెంబర్ కాదండి మా అక్కది.
మరి నా నెంబర్కి అంటే మీ అక్క నెంబర్ దగ్గరకి కెళ్ళి మీ అక్క నెంబర్ అక్కడ తీసుకొని అక్కడ ఉ లొకేషన్ అడుగుతది అది లొకేషన్ ల వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు పెట్టాలి. మీ నెంబర్ ఇయక బోయార.
మాక్క నెంబరె అడిగిందండి.
అవునా మరి చెప్పకపోయారు మీ అక్క క్ అంటే మీ అక్క ఊకె ఖాళీగా ఉండదు కదండి మీ కోసం అని. ఎప్పుడు ఏదనా ఒక పని చేసుకుంటూ ఉంటరు వాళ్ళు కూడా. మళ్ళీ మీకు ఫోన్ ఇచ్చి మళ్ళ తీసుకోచి ఇచ్చి
అది జస్ట్ నెంబరు ఆమ అదే ఇస్తె అయిపోతదని ఇచ్చ.
ఒకసారి అడగండి మళ్ళ జాయిన్ అయ్యేటప్ మీరడగరాండి మరి ఎప్పుడు ఎప్
పక్క చేయల అండి అలా స్కన్
ఏమో అండి నాకు తెలియదు అన్ అంటే అలా చేస్తారు దాదాపు చాలా మంది నాకు తెలిసి కానీ కొందరికి ఏంటిదంటే అక్కడ సిస్టమ్ ఉంటదండి అందులోనే ఉంటది కొందరికి. కొందరికిమో ఫోన్లలో ఉంటది ఏది సరిగ్గా తెలియదు నాకు.
నేను క్యాశ్వల్గ నేర్చుకుందాం అనుకున్నాండి ఆన్లై ఎచుంటే కానీ అక్కడ ఒక అక్క మాత్రమే ఉంటుందండి. ముందున్న వాల్లె బాగ ఏస్తారండి క్యాశ్వల్ గా పక్
అవును బాగా తెలిసిన వాళ్ళే చేస్తారు కదా అండి.
అది కాదండి ముందు ఉంటది ఒక ఆమ ఆమొక్కతే ఉంటందడా క్యాష్ కౌంటర్ దగ్గర ఎవరుండరు మీతాయన్ని కాలి
ఊహు
ఉన్నాగని ఉండలేము అంటే ఎక్కువ మంది రారు ఏంటండి వచ్చేది చూస్తారు పోతారు తీసుకోరు. ట్రైలేస్తరు ఫోటోలు తీసుకోరు. ఆడ పడేసిపోతారు అన్నీ మళ్ళీ.
ఊ అని మీరే సదురుకోవాలే గా
అందుకే క్యాషియర్ ని అడిగిన సార్ అడిగితే చేసుకోమ్మా అని అన్నడు గాని అక్కడ ఖాళీ లేదన్నది వేరే మేడం.
అవునవును.
అక్క నీ లేను కదమ్మా అన్నది
అయినా మీరు ఒకటే నెల వేస్త అన్నారు కదండి ఆ ఒక నెలలో ఏదైనా మంచిగా టెన్షన్ చేసుకో అంటే ఏదో ఒకటి చేసుకోరండి మళ్ళీ ఆడికి పోనాక మళ్లీ ఇబ్బంది ఎందుకు ఒకటే నెల చేస్తా అనుకుంటున్నారు కదా మీరు
అవును
హ ఇంకా మీకు నచ్చిన కలర్ ఏంటిదండి
పాలరా ఏం లేదండి ఇంగో ఈ రోజు ఒక డ్రెస్ వేసుకున్న ఈ డ్రెస్ మంచిగుంది అనిపించిందండి నాకు
అవునా ఏది ఏసుకుంటే అదే మంచిగా అనిపిస్తుందని అదే నచ్చిన కలగంటారా
ఇవాళ ఒక ఆయన కలిసిన డి మాట్లాడిండు ఆయన ఆట ఒక అమ్మాయిని ప్రేమించిండట అయితే ఆ అమ్మాయిని మూడు సంవత్సరాలుగా ప్రేమించిందట అండి ప్రేమిస్తే అమ్మాయి కూడా ప్రేమించ దట ఆమ్మాయి సడన్ గా బేకప్ చెప్పి వెళ్ళిపోయిందట అండి ఎందుకు అని నేను అడిగితే ఆమెకు ఆల్రెడీ ఒక అతను ఉండనట ఆయనతోటి ఏదో గొడవయి ఈయనతోటి మాట్లాడిందట మళ్ళా ఆయనే కన్విన్స్ మీసేజ్ ఏదో చేసి మళ్ళా మెసేజలు చేయడం వల్ల మళ్ళీ ఆటపోయిందట ఆయనే బాగా ప్రేమించిండట వాళ్ వాళ్ళ మరదల్ ఆయనను ప్రేమించేదట అండి కానీ ఆమెను బట్టి ట్టించుకోడట ఈమె మీదికే పోయిందట అయిన మనసు ఇదేమో పోయి అంటుడు పావురం ఎగిరిపోయి వేరే చెట్టు మీద వాలిందని అని అంటుడు
ఎవరండి మీ దగ్గర ఉండే ఓనరా
ఆహా నేను మాట్లాడినా ఒక అతని తోటి ఈ రోజు అతను అంటున్నాడు మళ్ళీ ఏమంటున్నాడు ఆయన దొరకపోవాటండి ఆయన ఉద్యోగం చేసే దగ్గర రాత్రి వెళ్ళి చేస్తాడట అయితే మధ్యరాత్రి ఫోన్ చేస్తే బిజీ వస్తందట ఏంది బోయి బిజీ వస్తుంద అంటే మా అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్న అడే ఉన్నదట మధ్యరాత్రి ఎవరైనా అమ్మ వాళ్ళతోటి మాట్లాడతారా అని ఇంకా ఆయన అనుమానం వచ్చి నట అట్లా వాట్సాప్ లా ఇన్స్టాగ్రామ్ ల చూస్తే ఫ్రెండ్ అని చెప్ప ప్పిందట తర్వాతికి బెష్టి అన్నదట తర్వాతికి స్నాప్ చాట్ లో చూస్తే ఇక వాళ్ళ ఫోటోలు బాగా కనబడేసరికి ఇగ దొరికిపోయిందట ఏం చెప్తుందట నేను అతన్నే పెళ్ళి చేసుకుంటా నువ్వు నాకు అడ్డు రాకు నీ నాత ఎంతోటి ఉంటా నువ్వు నా లైఫ్ ఆగం చేయకు అని చెప్పిందట ఆయనకు అయితే ఇగ అయితే ఈగాయన సైలెంట్ గా సైడ్కి దప్పుకున్నాడాట
మంచోడే
మళ్ళ ఏమంటుండు ఆయనే ఇప్పుడు తెలిసింది నయమయింది ఇంకా పెళ్లయినంక పోలే లేదు నా పరువంతా పోయేది
హా హా
అని అంటున్నాడు అయితే మీకంటే ఉద్యోగం బాగా ఉండొచ్చు అతనికి జీతం బాగ రావుండ్ రావచ్చు అండి అని నేనంటే ఆయన రాపిడో నడుపుకుంటాడండి అను
ఈయన ఏం చేస్తాడంట మళ్ళీ
ఆయన ఉద్యోగం చేస్తాడట సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకు ముప్పై వేలు అట ఆయనకు ఇగా చెప్తున్నాడు అలా అలా చేస్తాడు అని
అయితే మాయ్ నేను మొన్నా అంటే నేను చేతగా వర్క్ నాకంటే చినో లు అంటే వాళ్ళిద్దరు తే నాకేం తెలీదు అక్కడ కాపోతే మాట్లాడుతుంటే వింటున్నా ఒక అక్కకు చెప్తున్నాడు ఒక అతను ఇగో ఈ ఆయన డిగ్రీ చేస్తుడంట పక్కనే ఉందామా అటిక్ నీను పోతుంది ఆమే అటు పోతుంటే ఇంకా ఇప్పుడు లవ్ చేసినా తర్వాత కొద్ది రోజులయినాక వదిలేస్తాము వాళ్ళకు కూడా ఉంటాది కదా మ అర్థం చేసుకోవాలి చేసుకోవాలి మంచోడిని పెళ్లి చేసుకోవాలి అలాంటప్పుడు మల్ల లవ్ చేయడం ఎందుకని
అయని చెప్తుండల్ల ఆ ఆమె తోటి
ఆమెతోటి కాదు వేరే ఆమతోటి అక్కతోటి ఇక వదిలేస్తా మళ్ళీ నేను కూడా డిస్ట్రాక్ట్ అవ్వద్దు నే నేను కూడా సెటిల్ అవ్వాలి మధ్య మధ్యలో ఇంక కట్ చేస్తున్నా అదో ఇదో చెప్పి ఈ మధ్య అని అన్
ఉమ్
ఆమె పేరు రా ఆమె అక్కడే ఉంటదండి అక్కడే వర్క్ చేస్తది ఇద్దరు పక్క పక్కనే ఉంటది వర్కి వర్క్ ప్లేస్ లో
ఆహా ఇద్దరు ప్రేమించుకుందాం అనుకుంటుల వాళ్ళు
ప్రేమించుకుంటున్నాదంట
ఉహూ పెళ్లి కాలేదు ఇద్దరికి
వాళ్ళు వచ్చిన్నోలే ఒక ఒక అతను డిగ్రీ డిగ్రీ థర్డ్ ఇయరు ఇంకో ఆమె డిగ్రీ ఫస్ట్ ఇయర్
పెళ్ళి చేసుకుదామని అనుకుంటులా వాళ్ళిద్దరు
కాదు ఆ అమ్మాయి ఎస్టి ఈయన వేరే క్యాస్ట్ జస్ట్ టైమ్ ఫస్ కే మాట్లాడుకుంటారు అనుకుంటా ఆమె ఆమె దగ్గర నుంచి ఏం తెవాలి ఈనేమో నుడే ఇప్పుడు వదిలేస్తాం అని నేను కూడా సెటిల్ అవ్వాలి కదా ఇవన్నీ కట్చేసేస్తా అని అంటన్నడు
ఉహూ అంటే మాట్లాడుకుంటా సెటిల్ కాలేడా
ఏమో ఆయనే అయ్ రనింద అక్క ఇప్పుడు వాళ్ళు మంచిగా పెళ్లి చేసుకోవాలనుకుంటే అమ్మాయిలకు మంచి ఉద్యోగం ఉండాలి కదా ఇక మంచిగా సెటిల్ అయి ఉండాలి కదా నేను ఈమెతో మాట్లాడకుండా నించే సెటిల్ కాకపోతే ఎట్లా అంటానడు
అంత మరి అనుకున్నటోనీ ముందే ఆమె నేను ఇట్లా లైఫ్ లో సెటిల్ కావాలి నాకి వన్నీ వద్దు ఈ యన్ని వద్దు అని అనుకోని ఉండొచ్చు కదండి ఆయన ఎందుకు మళ్ళా నేను అట్లా ఇట్లా అని అనడం
అదే కదా సరే అండి మరి
ఆ సరే అండి